హలో
హలో బాగున్నారా అండి
ఆ బాగున్న మీరు బాగున్నారా
ఆ బాగున్నా అండి ఏం చేస్తున్నారు
ఏం లేదు ఇప్పుడే తిన్నాం మీరు తిన్నారా
లేదండి తినలేదు బయట ఉన్న ఇంటికెళ్ళి దినాలిగా
ఇంకా తినలేదా ఇంత లేట్ అయింది
లేదు లేదు తినలేదు
ఆహా
ఏం కర్రీ అండి
మాది సాంబార్ ఉన్ను కడు
ఆ పెరుగు
ఆ మీరు తింటారా పెరుగు
ఆ తింటా అండి పెరుగు ఇట్లా పెరుగుని ఫోనిక వేస్తారుా చూడండి ఐడియా ఉందా
ఆ చల్లకడి చల్ల రైతా అంటారు
అవునవును అలా అది కూడా తింటాను నేను
మీరు ఇంట్లో వేసుకుంటారా బయట ప్యాకెడ్ కొంటార
లే లేదు మా ఆవు ఉంది పాలు ఇస్తాయి పాలుతోనే పెరుగు వేస్తామ అండి హలో హలో ఇనిపిస్తుందా అండి
హలో హలో
ఆ వినిపిస్తుందండి
హలో
ఆ వినిపిస్తుందా అండి అంటున్నా
ఆ వినిపిస్తుంది ఇప్పుడు
ఆ అయితే మాకు ఆవు ఉంది.
మీరు అది పాలు ఇస్తాది మీకు
ఆ పాలిస్తది పాలతోనే పెరుగు చేస్తాం
అవునా అమ్ముతారా ఓన్లీ మీరే తింటారా
ఓన్లీ ఇంట్లో వంద మంది అమ్మం
ఆహా మంచిదే మరి అది ఇట్లా ఆవు పాలు ఆవు పెరుగు మన మనం తయారు చేసుకుని తాగుతే
అవునవును ఇంటికాడ ఏదైనా కూడా మంచిగా ఉంటది ఇంకా ఆవుదంట కొంచెం బాగుంటుంది కాండి
అవును పాలు తాగితే కూడా మంచిది అవి ఆవు పాలు అంటే ఇవి ప్యాకెట్ అంటే అంటే ఏమేమి కడతారో తెలివదు అదంత మంచిది కాదు కదా ప్యాకెట్ పాాలు గా తాగుతాం మనం కాని ఇది మన ఇంట్లో ఆవు ఉంటే అది మంచి అన్నట్టు మన దగ్గరుండి చేస్తాం కాబట్టి
అసలు ఎక్కువ ఆలు ఆవు పాలు దొరకదండి తక్కువ
అవును.
అంటే ఎక్కువ దొరకదు తక్కువ దొరుకుతంది ఏడ కూడా ఎక్కువ బర్రె పాలు బాగా దొరుకుతాయి
ఆ బర్రే పాలే కదా మనకి ఇప్పుడు ప్యాకెట్లలో వచ్చేటి
అవును అంటే ఆవు పాలు దొరుకుతాయి కానీ తక్కువ దొరుకుతాండి మరీ ఎక్కువ బర్రి పాలు లెక్క ఆవు పాలు దొరకవు
అవును ఫస్ట్ అసలు వచ్చేది పాలు పోయడానికి బాగా మంది ఇట్లా బాటిళ్లలో లీటర్ బాటిల్ అని చెప్పేసి ఇంట్ల ఇళ్లకు వస్తే అందరు ఇట్లా తీసుకునే వాళ్ళు పడి ఇప్పుడు అట్లా ఎవ్వరు వస్తలేరు ఇప్పుడు ఆవులు కూడా అంత ఎవ్వరికి లేవు కదా ఫస్ట్ లెక్క
అవును లేవు
మ్మ్ అట్లా వస్తే అందరు తెచ్చుకునేటొళ్ళె ఇక ఇప్పుడు అట్లా లేదు ఇక పాలు ప్యాకెట్ ఎవరైనా కూడా
అవును ఇప్పుడు కొన్ని కొన్ని కొన్ని ఏరియాలలో బాటిల్లలో ఇస్తారు కాకపోతే అవి ప్యాకిట్ పాలే ఆ బాటిల్లో నింపి నీళ్ళు పోసి ఇస్తారు నేను అట్లా లైవ్ చూసిన ఒక దగ్గర
అవునా నీళ్లు కలుపుతార దాంట్లో
ఆ నీళ్లు కలిపి ప్యాకెట్ పాలే బర్రెపాలనే అమ్ముతారు
ఆహా
విను
మాద దగ్గర కూడా ఇట్లా బర్రెపాల్ అమ్మిండు అంటే దాని మీద ఏం ప్రింట్ గింటు ఏం ఉండదు కానీ ప్యాకెట్ సీల్ చేసి మొన్నటి వరకు అమ్మిండు అంటే బాగా మంది కొన్నారు అంటే ఫ్రెష్ అప్పుడే పట్టినా ఇట్లా ఫామ్ హౌజ్ లు కొన్ని ఉంటాయి కదా
అవునా ఇప్పుడు పాలల్లో కూడా స్కామ్ అయితాంది
అవును బాగా అయితుంది
ఆ బాగా మ్మ్ ఏదైనా కల్తీ కల్తే అవును
పెరుగు కూడా ఇక అట్లనే ఇగ
అవును అందులో ఫేవకిక్ పెవికిక్ వెళ్తానని తెలిసింది ఫేవికల్ ఆ
మీకు మరి ఆవులకు ఏమి వేస్తారు మేతా
ఇప్పుడు వరి గడ్డి వేస్తాము ఇప్పుడు సమ్మర్ కదా అండి
అవును
ఇప్పుడు ఏం పత్తులు ఉండయ్ ఏం ఉండయి వరి ఉండదు కదా మామూలుగా మార్నింగ్ వదిలేసి తే అదే మెతుకుంట మెతుకుంటా మెతు కుంట సాయంత్రం వరకు వస్తాది ఇంకా అంటే మేము ఆ సింగిల్ గా పోతాయి అంటే కొన్ని ఉంటాయి వాళ్ళతోను కలిసి వెళ్తాయి కలిసి వెళ్ళి మళ్ళా ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అట్లా వస్తాయండి
వాటికి తెలుసా మరి ఇల్లు మళ్ళీ రావడానికి
ఆ తెలుసు కాదండి
అవునా మేసి అవన్నీ తిరిగి మళ్ళా సాయంత్రం టైం కి ఇంటికి వస్తాయా
ఆ సాయంత్రం ఫోరో క్లాక్ వరకు వస్తాయి
ఆహా
మళ్ళా రాకుంటే ఇక మిమే వెళ్ళి ఆవులు పొరవాయి కానీ చిన్న దూడలు ఉంటాయి చూడండి
ఆ
అవి పొడవడానికి వస్తాయి
ఆహా
మ్మ్
మరి ఎప్పుడైనా ఇంటికి రాకుండా ఉన్నాయా మరి ఆవులు
ఇగ అప్పుడప్పుడు ఇగ రావండి రాకుంటే అవి రోడ్డు కేం ఉంటాయి అన్నట్టు రోడ్కె ఉంటే మనమై తీసుకు వెళ్ళె రావాలి ఇగ అల్ల ఇగ ఫ్రెండ్స్ ఉంటారు కదా
అవును
ఆవులు ఇంకా వేరే ఆవు ఉంటాయి కదా
అవును
ఇక వాళ్ళతోనే అటు రోడ్ కయి వెళ్తాయి ఇక ఫైవ్ వరకు సిక్స్ వరకు రాకుంటే ఇక మేమే ఇ వెళ్లి తీసుకొస్తాం
ఆ హా
ఆ ఇక ఖచ్చితంగా వస్తాయి ఇక ఎప్పుడు ఒకసారి రావన్నట్టు అంతే
మరి వర్షాకాలంలో ఎట్లా మరి ఎట్లా చేస్తాయి బయటికి పోతాయి వర్షకాలంలో కూడా
ఇక వర్షాకాలంలా బయటికి లేదండి ఇక వరిగడ్డి వేసుడే మనం
ఆహా అంటే ఇక బాగా వర్షం వత్తే కూడా అవి ఎట్లా పోతాయి ఎట్లా తింటాయి
అట్లా గాదండి ఇప్పుడు బాగా వర్షం అచ్చంది వర్షాకాలం ఇగ వరి యేస్తరు ప త్తి యేస్తరు గదా అందులో యెళ్ళి తిం టే ఇగ ఆళ్ళు మళ్ళా తిడతారు కట్టేసుకుంటారు నం మాది కరాబ్ జేషినయి పత్తి తిన్నయి అవును ఇగ ఇంటికాడే గడ్డి పెట్టి మేపుతామండి
ఆ హా
వరి గడ్డి ఉంటది కదా మీకు తెలిసుంటది వరి గడ్డి
అవును అవునవును
అవి తీసుకచ్చి ఇగ మేత పెడతాం మధ్యాహ్నం నీళ్ళు పెడతాం మళ్ళ సాయంత్రం మధ్యాహ్నం నీళు తాగినాక మళ్ళీ గడ్డిఏస్తాం
ఆహా
కానీ అప్పుడిగ ఎట్ల బయట తిన్నట్టు ఉండదండి అది
అవును బయట దిన్నది వేరు ఇక అక్కనే ఉండి తిన్నది వేరు బయట తిరిగితే దాని కొంచం గాలి అవి ఇవి మంచిగా తగుల్ తే తిరిగి మంచిగా
అవును అవును పాలు గూడా ఎక్కువ ఇస్తది అప్పుడు
గూడా ఒకటే రూమ్ లో వేసి బంధించి పెట్టినట్టు అయితది అక్కనే ఏషి అక్కనే పెడితే
అవును అందుకే ఇక కొంచెం కష్టమే మళ్ళా ఇప్పుడు వర్షాకాలం ఆ పత్తుల గిత్తులు అయన్నీ ఏసినాక అయన్నీ అయినాంక మళ్ళా ఫిబ్రవరిలో డిసెంబర్ ఫిబ్ జనవరిలో మళ్ళా ఖాళీ అయితాయి అన్ని పత్తులు వరలు అన్ని కంప్లీట్ అయితయి అప్పుడు మళ్ళా చలికాలం వరకు జనవరి వేసుకోండి ఇ జనవరిలో మళ్ళా అన్ని పత్తులు వరులు కంప్లీట్ అయితే అప్పుడు మళ్ళీ వదిలిపెడతాం
మ్ ఊహు
ఇప్పుడు ఈ ఆవు పిండి తోని అలుకేస్తారు తెలుసా ఐడియా ఉందా మీకు
అవును తెలుసు అప్పట్లా ఉండేటి మనయన గానీ ఇప్పుడు లేవు బాగా మంది ఏసెటోళ్ళు అప్పుడు
అవును ఇగ ఇప్పుడు పెండ కోసం కూడా బాగా మంది వస్తారండి
అవును ఇప్పుడు దొరకడం లేదు గ దా య్యఇక ఇప్పుడు సంక్రాంతి గొబ్బెమ్మల గావాలంటే బాగ్గావాలి అప్పుడు దొరకనే దొరకదు
అవును మామూలుగా ఇగ అందరు వస్తారు మా ఇంటికి పెండ తీసుకపోవడానికి పొద్దున
రోజ లేకపోతే సంక్రాంతి కా
ఏ లేదు రోజు ఇగ యేసేటోలు వేస్తారు గదా సోమవారం అని కొన్ని రోజులు ఉంటాయి గదా
ఇప్పుడు ఏదో కలరే వస్తుంది గదా ఇట్లా ఎల్లో కలర్ వేసినట్టే కనబడుతది అది బజార్ లో దొరుకుతుంది ఇప్పుడు
అవునవును
ఉ అది యేస్తే మొత్తం పచ్చగా ఉంటది అన్నట్టు అట్లా పెండతోటి ఆలుగేసినట్టే
అవునవును గనీ గా ఇది నాచురల్ గా అండి
అవును
ఇగా ఈ అస్తరు తీసుకెళ్తారు మేము కొంచెం తీసుకుంటాం వాళ్ళకు ఇస్తాం
ఆహా మరి ఎన్ని లీటర్లు ఇస్తది పాలు
ఏ ఎంత హాఫ్ లీటర్ కన్నా కొంచెం ఎక్కువిస్తది కావచ్చు అంతే
ఊహు మీరు చాయ్ జేసుకుంటరు ఇంకా పెరుగు జేసుకుంటరా
ఆ ఛాయ్ జేసుకుంటాం పెరుగు జేసుకుంటాం
ఆహా
హాఫ్ లీటర్ కన్నా కొంచెం ఎక్కువ వెళ్తది ఇగ మేమే ఎక్కువ చిన్న దూడ ఉన్నది అది ఐదు నెలల అది
దానికి గావాలేమో ఇంకొంచెం
మళ్ళీ దానికి గావాలి గదా ఓన్లీ ఇంట్లో మందమే మనం ఇక అంతే ఇగ సమ్మర్ అని పెరుగు చేసినాం లేకుంటే ఇప్పుడు వర్షాకాలం గాని చలికాలం గాని తే పెరుగు చేయమండి ఓన్లీ పాలే తీస్తాం పొద్దున్న సాయంత్రం ఇక తాగుతాం అన్నట్టు
ఆహా కోడిలు ఉన్నాయా మీకు
కోళ్ళు ఉండేగాని మొత్తం అయి పిల్లులు ఎత్తుకపోయినాయ ఏది ఇగ పెంచుతలేము అవి
నాటుకోడా లేకపోతే ఇప్పుడు చిన్న చిన్నవి అమ్మడానికి వస్తాయి కదా కలర్ కలర్ కోడి పిల్లలు
అవి కాదు నాటుకోలే ఉండే వరిజినల్ నాటు కోళ్ళు ఉండే ఇప్పుడు కాదు అయి మా తాత మా నాన్నమ్మ ఉండంగా బాగా పెంచిలు అయి
ఆ
ఓ ముప్పై ఇరువై ఐదు ముప్పై ఉండే
అన్నీ గనం ఉండేనా
అన్ని గణం ఉండే అసలు మేము దాంట్లో నాలుగో ఐదో తిన్నాము అండి గంతే
ఆహా
మొత్తం మా జామ చెట్టు ఉండే పెద్ద జామ చెట్టు ఉన్నది నైట్ దాని మీద పండుకునుడు అది ఇక పిల్లులు ఆ కోళ్ళు
మరి మీరు దాన్ని ఇట్లా గంప కింద వేసి పెట్టేటోళ్ళు కదా
కాదు అవి అచ్చేటి కాదు కదా
ఆహా చెట్టు మీన్నే ఉండేటి
ఇగ చెట్టు మీదనే అవును చెట్ల మీదనే పండుకునేటి అయి అవి పిల్లుల వచ్చి పట్టుకొని పోయేది ఇగ ఇక లాస్ట్ ఒక ము ఒక మూడో నాలుగో ఐదో తిన్నాము గంతే
ఆహా ఇప్పుడు ఒక్క కోడి కొనాలంటే ఎనిమిది వంద వందల వెయ్యి రూపాయలు ఉన్నది మటన్ తో సమానం అది
అవును అప్పుడు రేట్ లేకుండే అండి అమ్ముదాం మన్నా కూడా కిలోకి ఎంత ఉండే అండి రెండు వందల యాభై మూడు వందలు ఉండే గంతే
అచ్చేది ఇప్పుడు ఇక కొ నాటుకోళ్లు దొరు తెలియదు పల్లెటూర్లనే దొరుకుతాయి ఇగ ఇప్పుడు అంటే కష్టం సిటీలల్లో దొరకాలంటే
సిటీలలా దొరికినా కూడా బాగా రేట్లు ఉంటాయండి అవి
అవును
ఇగ పల్లెటూళ్లనే దొరుకుతాయి అసలు నాటుకోళ్ళు అంటే నాటుకోళ్లు పల్లెటుర్లనే దొరుకుతాయి ఎక్కువ
అవును కానీ ఇప్పుడు కూడా అంతా ఇగ కనిపించడం లేదు రేర్ ఇగ
అవునవును అప్పట్లా ఇగ మా నానమ్మ మా తాతయ్య దాళ్ళని చూసుకునేటోళ్ళు. కోళ్ళని
ఉ అవును
వాళ్ళే పెంచిండ్రు
ఇప్పుడేమో దొరకడం లేదు
మొత్తానికి దొరకతలేదు యే ఇప్పుడు మోసాలు కూడా ఉన్నాయండి, చికెన్ సెంటర్లో నాడుకోడి అని అది బైలార్ కోడే దాన్ని ఓ ఆరు వందలు ఏడు వందలు కిలోకి అమ్ముతాండ్రు.
అది నాటు కోడి అని చెప్తారా దాన్ని
ఆ నాటుకోడి అంటాల్లు కాని అది బైలార్ కోడె నాటుకోడి లెక్కుంటాయ్ చూడ్డానికి. చ్ అంటే చూడడానికే నాటుకోడి లెక్కన ఉంటది మొత్తం దాన్ని కోసినాంకా తెలుస్తాంది బైలార్ కోడే అని. మనకి చికెన్ తెస్తాది కదా ఇప్పుడు బైలార్ కోళ్ళు
ఆ
అట్లా అట్లయేల్తాది అది బాగా మోసాలు ఉన్నాయి ఇప్పుడు కోళ్ళల్లో కూడా మోస
మరి అట్లా చేస్తే ఎవరు కొంటారు మరి
ఇక కొనేటోళ్ళు అవసరం ఉన్నోళ్లు కొంటారండి వర్షం వస్తందా అండి అటు
అవును ఇగ వచ్చేలా ఉంది ఇగ గాలి వస్తుంది
అగోండి నేను ఇంటికి వెళ్తానండి మరి బాయ్ మరి ఓ ఓకే బాయ్.